హాయ్ అండి
హాయ్ అండి మీ పేరు ఆ చెప్పండి వినిపిస్తుందా అండి ఆ కొంచెం ఒంట్లో బాలేదు
ఏంటండి అవునా టాబ్లెట్స్ ఏసు ఉన్నారా మరి హు
అవునండి
అవునా మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా ఎవరు పట్టించుకోవట్లే అండి ఇంకా నేను మాట్లాడుతూ ఉంటారు అవునా తిన్నార మరి
లేదండి
ఎందుకు డిన్నర్ చేయలేదు మరి తినాలనిపియ్యకపోతే ఇక్కడ ఎవరు ఉండరు కదండి మీకు హాస్టల్ లో చూసుకోవడానికి
హు లేరు బట్ ఇంకేం చేస్తాం ను ఓపిక లేదు తినలేదు తినాలనిపించట్లేదంట హు ఇగ టూ వినేట్స్ అండి నేను మ మళ్ళీ కాల్ చేసాం మాకు సార్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఒక నిమిషం సారీ